హలో
హలో
ఆ వినిపిస్తుందా హలో ఆ చెప్పండీ వినిపిస్తుంద
మీకు
ఆ వినిపిస్తుంది
మీరు
మీరు డి మీరు ఏ ఏ లాంగ్వేజెస్ నేర్చుకున్నారు
మాకి అప్పుడు బేసిక్స్ అన్ని ఉంటాయి సివి లాంగ్వేజ్ చావా డిబిఎంఎస్ ఆ బిగ్ డేటా
ఉహు సేమ్ మాకు మీకు అవే
ఎస్క్యూలు కూడా ఉండే దాంట్లో మళ్ళీ అది ఏదో ఇంకొటి ఉందా వెబ్సైట్ వెబ్ డిజైనింగ్
ఆ వెబ్ డిజైనింగ్ అవును హెచ్టిఎంయల్ ఉంటుంది.
ఆ బిగ్ డేటా యూజింగ్ ఏదో ఆర్లాంగ్వేజ్ ఆ బిగ్ డేటా యూజింగ్ ఆర్ లాంగ్వేజ్ పైతాన్ ఉండ
ఆ మీకు
సెమ్ కి టూ సబ్జెక్ట్స్ ఉంటాది ఉ
ఉమ్ మకుడా సేమ్ ఎప్పుడు ఫోర్త్ సేమ్ నుంచి అనుకుంట అదే టెమెక్స్ సెమెక్ టు సె సర
మాకు ఫస్ట్ సెమ్ నుంచి ఫస్ట్ సేమ్ సెకండ్ సేమ్ ఒక్కొక్కటే ఉండయి కంప్యూటర్ లాంగ్వేజెస్ తర్వాత పెంచుకుంట పోయినారు వాళ్ళు
అయి ఫోర్త్ సెమ్ నుంచి అనుకుంటా కదా డబుల్ అయింది పేపర్స్ థర్డ్ సేమ్ నుంచేనా
మాకు ఫస్ట్ సేమ్ ఏ వెబ్ డిజైనింగ్ వచ్చింది హెచ్ టి ఎంఎల్ వెబ్ డిజైనింగ్
మాకు సి వచ్చింది
మా సెకడ్ సేమ్ లో సి
మాకు సెకండ్ సెమ్ డేటా స్ట్రచర్ అని సి కి ఎక్స్టెన్షన్ వర్షన్ ఇచ్చిన్రు
ఆహా ఊ ఏదో అసలు మాకు హైలైట్ అయితే ఏందంటే నవ్వొచ్చిండేది బానే ఉంది అంతా ఎగ్జాములు రాసినాం పాస్ అయిపోయినాం అంతా ఓకే వైవా ప్పుడు మాకు ఒక పెద్ద గ్యాంగ్ ఉండేది అనమాట ఒక ఆరు మంది మేము అంతా అమ్మాయిలం లో
ఊ
డోరే నోటీస్ అయిపోయినాం అందరికీ అట్లా వైవా కి పంపిస్తారు కదా ఒకరి తర్వాత ఒకరిని
ఊ
మమ్మల్ని ఏం చేసినారు అందరినీ పోండి అని అన్నారు ఆరు మందిని ఆ సరే అని పోయినారు అంతా ఫస్ట్ ఒక పాప టాపర్ నిలబడింది ఆ పాప తర్వాత మేం ఇంక అందరం నిలవడినాం అ పేం చెప్తే మొత్తం అదే అందరు వర్సనా రిపీట్ చేస్తున్నాము ఆయమ్మ నవ్వుతాంది ఏం రిలేషన్ వచ్చేను ఆయమ్మ మాకు నవ్వొస్తాంది బైటికొచిన అంక ఎ ట్లా పడి పడి నవ్వినాము సారులు మమ్మల్ని చూ సింగా నవ్వుతన్నారు ప్రతి దాక మట్లే మేం
అన్నీ కోతి చేష్టలు అట్లే ఆ పాప మొత్తం అందరూ ఆ పాప మీదే ఆధారపడినారు సేమ్ క్వషన్ అనమాట అందరికీ జస్ట్ ఒక కొషన్ అడుగుతుంది అంతే ఆపు ఏం చెప్తే అదే చెప్తారు మళ్ళ అదే మళ్ళీ రిపీట్ చేసాము మొఖాలు మొఖాలు చూసుకొని నవ్వుతన్నారు అబ్బా అది హైలట్ అసలు గాదు అప్పుడు ఆ అహా లేదు ఇది సిమ్ సా సె సెకండ్ సెమ్ ట్లీ మనకు జరుగుతుంది కదా ఇయర్లీ సెకండ్ సెమ్ ఫోర్త్ సెమ్ కి అట్లా ఆ అప్పుడు లాస్ట్ వైవా లాంగ్ టర్మ్ వైవా కి వేరే సెంటర్ కి ఏసినారు అప్పుడు ఒక్కొక్కరిని పిలిచి అడిగినారు
మాకు అలా అని ఏం లేదు మాకు మీకు ప్రాక్టికల్స్ ఎక్కడ జరుగుతున్నాయి మీకు వేరే సెంటర్లో జరుగుతుందా
ప్రాక్టికల్స్ ఆ వేరే సెంటరే అంటే మా సెంటరే ఉమ్
మాకు మాకు మా కాలేజ్ లోనే మా సార్ వాళ్ళే పెడుతుండ్రి అండ్ ప్రాక్టికల్స్ ఆల్సో ఇవి కూడా అంతే ఆ వైవాస్ కూడా మా సార్ వాల్లే పెడుతుండి ఏం చెప్తులేదు మేము ఒక యో సారు అన్నీ లాగ్ బుక్స్ ఉంటున్నాయి కదా వాటిని బెంచ్ మీ పెట్టండి అంటుండి పెడుతుంటిమి అందరూ కూర్చుంటుంటిమి ఎవరన్నా వొచ్చి వైవా ఏమన్నా ఇంట్రడక్షన్ లాగా ఇయ్యండి ఇది మీకు తెలిసింది చెప్పండి దేని గురించి అనన్నా అని అంటుండే
ఆ
ఎవరు పోతుండేది సారే ఒక త్రీ ఫోర్ మెంబర్స్ పిలుస్తుండే పిలిచిన వాళ్ళు పొయ్యి చెప్ తుండిబి తర్వాత ఇంక సారే ఇంగ్ మీరు చెప్పేది లేదు లెగండి నేనే వేసుకుంటాను అని మార్కులు అతనే వేసుకుంటుండే అలానే జరిగింది సిఎస్పి ఆ సెకండ్ సెమ్ అయిపోయిన సిఎస్పి ప్రాజెక్ట్ అలానే చేసింది షార్ట్ టర్మ్ అలానే చేసి
ఉమ్
ఆ ఈవి లాంగ్టర్మ్ అయిే మేడం వచ్చింది యూనివర్సిటీ నుంచి మా కాలేజ్కి ఇంటర్వ్యూ అది వైవాకు వచ్చింది మేడ అన్నా సింగిల్ సింగిల్ అడుగుతుంది అనుకున్నము మేడం కూడా అలానేదు అందరిని పిలిచింది ఒక సిక్స్ మెంబర్స్ వరుస వరుసగా బ్యాచ్ బ్యాచ్గా నిలబెడుతుంది ఒక క్వ్చన్ అడుగుతుంది ఏదో ఒకటి చెప్తే పోమంటున్నది లేదంటే అటెండెన్స్ పడితే సరే ఉండు వాళ్ళు చెప్పే ఎవరని చెప్పవలసిన వాళ్ళు చెప్పండి మిగతా వాళ్ళుపోండి అండి మిగతా వాళ్ళకి ఇంక నార్మల్ మార్క్స్ చెప్పినోళ్ళు కొద్దిగా హై మార్క్స్ అంతే
ఓ ఓ మేలే ఇట్ల నిలబెట్టింది మగవాళ్ళనుకూడా చప్పన వాళ్ళుని పక్కన పెట్టి ఆ తర్వాత చెప్పమంట
చెప్పమని బలవంతం కాడా లేదు మాగడ ఒకరి చెప్పలేకుండా ఇంకేదో పాస్ మార్క్ దబ్బుతుంటరు అంతే మమ్మల్ని
ఆ ఆ మేలే మా వాళ్ళు ఎస్కె యునివర్సిటీ నించి స్తాను కాలేజ్కి వాళ్ళు కొంచెం స్టిటె ఉంటల్లు
ఆ మాది ఎస్య యునివర్సిటీ యనివర్సిటీ మాకు పక్ కనీ ఆడే
అందుకే మీకు అట్లా మాది ఎక్కడ అనంతపూర్ల మాది ధర్మం
పక్కన పక్కన అవేదో ఉంటయంటే సేమ్ కాంపౌండ్
ఆహ
మధ్యలో గోడ గోడ అతే ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టినార అంతే దానికి మరి
ఉమ్ పో
పక్కనే అనమట చాలా బాగుంటది ఆక్కడ ఉన్నప్పుడు చాలా బాగుంటాయి కో ఎజ్యుకేషన్ మది ఈ అయన కూడా మా అంత బిఎఎస్ ఎంపిసిఎస్లో మేము సెవెంటీ మెంబర్స్ స్ట్రెంత్ ఉంటే నా అదే లాస్ట్ రోల్ నెంబర్ నా హంసాల ప్రకారంగా
ఆమ్
నాదే లాస్ట్ రోల్ నెంబర్ ఇంగ తర్వాత ఆ గర్ల్స్ వచ్చేసి త్రీ మెంబర్స్ అండి దాంట్లో తర్వత టూ డ్రాప్ అవుట్స్ లాస్ట్కొక్రే మగిరన్నారు
అంత మందిర వచ్చ ఆ అంతే కోపం మా వాళ్ళు అమ్మాయిలు ఎక్కువే అబ్బాయిలు ఎక్కువే ఉమ్
ఇగ తర్వాత ఆ ఎక్కువ దీనికి ప్రిఫర్ చేస్తుండది ఎందుకంటే ఫిజిక్స్ ఉందని భయపడుతుండరేమో మీరు రూ ఆ చాలా వరకు అందరు క్కువ ఏదంంటలో ఉంటారంటే అప్పుడు ఈ స్టార్ట్స్ ఉంటాండ కదా ఏం ఎస్ యూస్ అని స్టార్ట్స్ ఉంటంది దాంట్లో ఇలా ఎక్కు ప్రిఫర్ చేసుంటది దాంట్లోనే ఎక్క మంది ఉంటది ఇంకా మా కాలేజీలో ఎస్పెషలీ ఎం పి సి నార్మల్ ఓన్లీ ఎ పీ సి మ్యాసు ఫి స్ కెమిస్ట్రీ దాంట్లో ఉండేది బాయ్స్ జస్ట్ ఫోర్ మెంబెర్స్ ఫైవ్ మెంబర్స్ ఏమో ఉన్నారు టోటల్ స్ట్రెంత్త్ కల్పుకొని అంతే యావర్ లేరు దాన్ని అసల్ జాయినే గావ్డం లేదా ఆ గ్రూప్ను ఎవరు
ఉహు
చాలా దారుణం ఆ గ్రూప్ అయితే పాపం ఎందుకంటే రాయార్ గ్రూప్ అంటారు దాన్ని బి ఎస్స లో దాన్ని అలాంటి అలాంటి గ్రూప్ లో ఒ ఫైవ్ మెంబర్సు సరిగలేరు
అట్లా మరి ఎ మీ షి అట్లే ఉండా చ్ ఎలెవెన్ మెంబెర్స్ అమ్మాయిలం అంతే
ఆ
ఎవరు ఎం ఈ సీ తీస్కోకోలా మేము ఒక్కటే ఉండేవాళ్ళం
ఆ ఎం ఇ సి లో, గూడా అవును చాలా తక్వ స్ట్రెంత్ త నే గూడా చూస్న కనీ అమ్మాయి మా ఇంటర్ కాలేజ్ లో ఐ థింక్ ఎం ఈ సి లో బాయ్స్ లో టూ మెంబర్స్ ఉన్నారు టూ త్రీ మెంబెర్స్ ఆ గర్ల్స్ లో ఒకరే ఉనింది
ఆ చూ చాలా తక్వ
ఒక్కరే ఆ ఆమె గూడా నన్నే అడుతునే నోట్ రాస్కునే రాస్కోవడానికి
ఆ
అనా నాక్ నోట్స్ ఇ అనా మిస్ అయిన క్లాస్ ను ఆ చాలా మిస్ అ నేను మీ నోట్స్ బావుంటుంది నాకు ఈయండీ కొద్దిగా రాస్కున్ అంటే నేను తప్పు తెలుగు మీడియం అన్మాట మిగితా వాళ్ళు అందరు గర్ల్సు ఇంగ్లీష్ మీడియమే వాళ్ళంతా ఇంగ్లీష్లో రాస్కుంటారు నోట్సు తెలుగు మీడియం నేన్ ఒక్కడే నేను బాగా రాస్కునేవన్నీ
ఓ
సో అందుకనే నన్నే అడుగుతుంది ఇసున్టి నాట్సు చాలా కష్టం తెలుగు మీడియంతో చదవడం
అయ్యోయో చాలా కష్టం మా తే ఇంటర్ పోయినంక తెలుగు మీడియం నుంచి ఒచ్చినరూ వాళ్ళు మయో వాళ్ళు మిక్లా కషవతన్నారు అన్కుంటి
నే మేం లక్కీ ఇగ మాకేం ఏమైందంటే ఎం పి సి తెలుగు మీడం అక్క అయిపోయింది తర్వా తర్వాత డిగ్రీ లోనా అంతా ఇంగ్లీష్ మీడియమే మేం ఒచ్చి అహా మీరే గాదా ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ అనుకుంట మొత్ ఇంగ్లీష్ మీడియమా అందీ కంపల్సరి ఇంగ్లీష్ మీడియమే ఇన్ తెలుగు మీడియం ఛాన్సులేదంటే సో ఇంగ తప్పదు ఇంగ్లీష్ లో రాయాలని ఏమైందంటే మాకు లక్కీగా మ్యాస్ అనేది సేమ్ ఇంకా సేమ్ మెంబర్సే గ తెలుగులో అయినా అలానే రాస్తాం ఇంగ్లీష్లో నా అలానే రాస్తాం సో మ్యా సేమ్ పెద్ద డిఫరెన్స్ రాలేదు ఫిజిక్స్ అనేది మాక్ టచ్ అయ్యంది ఇంటర్లో నేను అంటే మాకి ఇద్దరికి కలిపి పెడ్తుంటె అన్మాటా మ్యాస్ని చ్చి తెలుగు మీడియంని ఉన్ని ఇంగ్లీష్ మీడియం నీ కలిపి చెబుతుండ్రి అందరికి సో ఆడ నాకు టచ్ ఉంది ఇంగ్లీష్ లో చదివి సో ఏడోచి ఫిజిక్స్ కొద్దిగా ఇంగ్లీష్ లో అయినా కూడా అర్థం చేసుకో హమ్ ఫినిష్ చేసినా ఇంక కంప్యూటర్ అయితే కొత్తగా ఉంది నాకి అయినా కూడా దాన్ని కూడా అలానే ఎలా ఒకట్లా పాస్ అయిపోయినా
ఎం చే పాస్ అయిపోతే చాలు అ మార్క్స్ ఎవరు చూస్తారు ఎవరు చుడరు
ఠన్కు రాదు
ఫస్ట్ సేమ్ ఫస్ట్ ఎగ్జామ్స్ ప్పుడు రిజల్ట్ అప్పుడు భయపడతాం
ఆ అహా అంతే ఫస్ట్ సేమ్ ఫస్ట్ రిజల్ట్స్
అప్పుడు చాలా భయం అయితారు ఒక్కటి పడిందా అప్పుడు కాలేజ్లో ముద్ర పడిపోతుంది అని
పడుపోది హమ్ ఖచ్చితంగా
కానీ అందరు భయ పడతరు ఉన్నారు నాకెందుకో భయం కాలా రాసిన పాస్ ఐతలే అని నమ్మకం ఉంది అందరు నన్న అడుగు తున్నారు ఎందుకు నువ్వు భయపడ్లా ఇంగ నువ్వే గద ఎక్కు వ భయపడాల్సి ఉండేది ఎప్పుడు ఈ రోజు ఎందుకు భయపడలే లేదు అని అడుగుతన్నారు నేను పర్లేదు పాస్ అయితా అ నుండే ఎక్కువ అయితే రావు పాస్ అయితా అంతే అనన్నా వయమ్మో నువ్వే నా అన్నారు ఇంగ పాస్ అయిపోయిన చాలు
కాన్ఫిడెన్స్ బాగుంది
హమ్
మాకు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ గుడా లేకుండే అంటే రాసినం బాగానే కానీ ఎంత అయినగాని
అందే అ ఇప్పుడు కొంచెం నేను ఇంటర్ లో చాలా సరిగ్గా దారుణంగా రాసిన దాంతో పొలిస్తే ఇది మేలే కదా అనిపించింది తర్వాత మళ్ళీ ప్రతి రిజల్ట్స్ అప్పుడు బయ మైతుంది ఉరికి నీకు భయం కాకోకుండా అయితే ఉండదు ఉమ్ ఉమ్ రిజల్ట్స్ ఆ నెంబర్ నొక్కేటప్పుడు అ వ రావు పక్కా వచ్చినాయని టారూ దారుణం అసలు
టెన్షన్ చెప్పుకోలే
మొన్న ఎంబీఏ లాస్ట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడే పండుకోని లేస్ నా ఫోన్ చుతే అందరు రిజల్ట్స్ వచ్చినాయని పెడుతున్నారు మెసేజ్లు
గ్రూప్ లో
అసలు వణికినాయి చేతులు నిద్ర మొత్తం పోయింది ఉమ్
ఆ రిజల్ట్ చూసేంత వరకు మనకి భయం ఇంకా చెప్పలేము ఆ భయం
ఆ హైలైట్ ఏందంటే ఫస్ట్ సేమ్ మాత్రమే మా నాతో పాటు ఒక ఫ్రెండ్ ఉంటుంది అ బాబుకి నాకు సరిగ్గా పడదు కానీ పక్కనే ఉంటది
హహ
ఫస్ట్ సెమ్ మాత్రమే మా ఇద్దరికి ఒక వన్ పాయింట్ తేడా వచ్చింది తర్వాత అన్ని ఎక్సాములు ఈక్వల్గా వచ్చినాయి ఆపాప, ఎప్పుడు, చదువుతూనే, ఉండేది. నేను, అసలు, చదువుకోకుండా ఉండేదాన్ని కాదు. చదువుకోని, ఉండేదాన్ని. అందరూ, ఆ, పాపను, చూసి, నేర్చుకో, ఆ పాపనీ, చూసి, నేర్చుకునేవాళ్ళు, రిజల్ట్, ఏమో, ఇద్దరికి, సేమ్, వస్తాయి.
ఆహ,
అవి, మాకే, అర్థం, కాదు, అసలు,
అవును,
నన్ను, అన్నవాళ్ళకి, మరీ, తిరిగి, చూపిస్తండి. ఎవరు, చూసి, నేర్చు, కమ్, మన్నారు. చూడండి.